హలో
అరుణనీ మాట్లాడుతున్నా అండి నబీష్ గారా మాట్లాడేది అవునండి నబిష్ గారినీ ఆ బాగున్నారండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి మేము అదేండి ఈ ఇది వేసవికాళి సెలవులలో ఎలా ఎంజాయ్ చేశా అనేది గురించి మాట్లాడడానికి కాల్ చేస్తానండి మీరు తో
ఆ చెప్పండి ఎట్లా చేశారు వేసవి కాలంలో సెలవులో మీరు ఏం చాలా కాలం పొడిగించారు ఇట్లా సంతోషంలో ఎంజాయ్ చేశారు
ఏం లేదండి స అసలు మా ప్లాన్ వచ్చేసి వేసవి కాలంలో ఎప్పుడైనా మేము టూర్కి వెళ్ళే వాళ్ళం అ అంతే దురప్రదేశాలకి పుణ్యక్షేత్రాలగా
అంటే ఇప్పుడు వేసవి సెలువులో స్విమ్మింగ్ ఈత కొట్టడం ఏమన్నా చేస్తున్నారా
అవునండి పిల్లలకి మేము స్విమ్మింగ్ ఎంజాయ్ చేపియాలని ఆ నిన్న మేము అందరం కలిసి ఫ్యామిలీతో బయటికి వెళ్ళాము అండి ఇక్కడ యాకత్ పూర అనే ఊర్లో స్విమ్మింగ్ అనేది ఇది పిల్లలకి బాగా ఎంజాయ్మెంట్ ఉంటది అక్కడ ఫ్రెష్ గా వాటర్ అయినా కూడా వాళ్ళ దగ్గర గ్గర ఉండే నీట్నెస్ కూడా బావుంటుందని మేము మరీ గూగుల్లో సెర్చ్ చేసి ఆ ప్లేస్ని చూజ్ చేసుకున్నాం అండి ప్లేస్ని ఇగ ఆ అక్కడికి ఎళ్ళిన ఆ ఆ ప్లేస్ కూడా చాలా బావుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అక్కడ వాళ్ళు ఫీజ్ పే చేపించుకున్నారండి ఎలా అంటే పిల్లలకి ఇంత స్విమ్మింగ్కి ఒక్కలికి హండ్రెడ్ రూపీస్ లాగా గంటకి
ఓకే ఫస్ట్ ఇది స్విమ్మింగ్ పూల్ల ఈ బ్లీచింగ్ పౌడర్ ఇట్లాంటా నీట్గా ఉందా
అవును అవును సార్ నీట్గానే ఉంది అక్కడ ఎలా అ టే ఆ స్విమ్మింగ్పూల్ని వాళ్ళు నీట్గా పెట్టడం వాళ్ళు స్విమ్మింగ్లోనే బ్లీచింగ్ ఇవ్వడం కాకుండా ట్యాంక్ల్లలో కూడా బ్లీచింగ్ పౌడర్ వేస్తారంట ఎందుకంటే వచ్చే వాళ్ళకి సేఫ్ అండి ఆ
పిల్లలు కాబట్టి జర జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాల అని చెప్పడం స్విమ్మింగ్ పూల్ వాళ్ళది గ్రేట్నెస్ అనుకోవాలి
అవునండి ఎందుకంటే ముందు మేం జాగ్రత్తలు కనుకున్న తర్వాతనే అక్కడ ఫస్ టికెట్ తీసుకోవడం చేసామండి ఎందుకంటే మన పిల్లలు ముందే చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలీదు కదా ఇగో వాళ్ళకు ఆడడమే ముఖ్యంగా ఫి అనుకుంటారు కానీ అక్కడ ఆడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదనా హెల్త్ ఇష్యూ వస్తే ప్రాబ్లం అయితదని మేము ముందుగానే వాళ్ళన్నీ జాగత్తల్గా అడిగాము ఏంటి ఇక్కడ ఎలా మీరు సేఫ్గ ఇది ఎంత నీట్గా ఉంచుతారు ఎలా ఉంటుంది అని కనుకున్న తర్వాతనే పిల్లలకి మేము టికెట్ పే చేసి దాంట్లో మేము స్టార్ట్ చేసింది ఆరు గంటలకండి ఆరు గంటల నుంచి వాళ్ళు ఏడ్ డు గంటల వరకి గంటకి వంద రూపాయలు చొప్పునన్ చెప్పారు
ఓకే ఓకే సేఫ్టీ ప్రొటెక్షన్ కెమన్నా సేఫ్టీ ఇచ్చారా
అవును సార్ ఇచ్చారు బట్ దానికి కూడా వాళ్ళు పైసలు అడిగారు సార్ మా కట్టమని చెప్పారు మేము అడిగామనమాట స్విమ్మింగ్లో చ్చి ఇట్లా చేస్తున్నందుకు మీ తరఫు నుంచి మీరు ఇవన్నీ ప్రికాషన్స్ కోసము ఈ టైరు ఎందుకు టే మా పిల్లలు చిన్న వాళ్ళు ఆ ట్యూబ్ ట్యూబ్ సార్ అదే ఈ వేసుకొని చేస్తేనే కొంచెం పిల్లలు వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి హైటు వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి అంటే త్రీ ఫీట్ నుంచి సెవెన్ ఫీట్ వరకు ఉంది సార్
చర పిల్లల తగ్గట్టు చాలా స్విమ్మింగ్ పూల్ సౌకర్యంగా ఉంది
సో అయితే ఇంకా మా చిన్న పిల్లల చిన్నోడు వచ్చేసి వాడు త్రీ ఫీట్కి సెట్ అవుతాడు కాబట్టి ఇంకా తనుకి ఓకే పెద్దోడికి సెవెన్ ఫీట్ సెట్ అవ్వదు కాబట్టి టైర్ తీసుకున్నాం ముందు జాగ్రత్త కోసం ఎందుకు కంటే సెవెన్ ఆ ట్యూబ్ తీసుకున్నాం సార్ ఆ ట్యూబ్ వేసుకొని తను ఇంకా స్విమ్మింగ్ స్టార్ట్ చేశాడు ఆ సెవెన్ ఫీట్ వరకి వెళ్ళడ్ డము అక్కడ కొంచెము దాంట్లో లోపల వర్కి వెళ్ళి మ చి స్విమ్ చేయడము స్విమ్ ఎలా ఎయడము నేర్చుకున్నారు మొదటి రోజు కాబట్టి కొంచెం వాళ్ళు ఇబ్బంది పడ్డారు భయపడ్డారు కూడా ఫస్ట్
మ్ తర్వాత చాలా ఎంజాయ్గ సంతోషంగా మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయి చేశారు
ఆ సంతోషంగానే చేశారు సార్ తర్వాత మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి ఇంకా దాంట్లో అలవా టయిపోయింది లోపల దిగిన తర్వా
ఎన్వై కొత్తదా ఒక ఇరవై నిమిషాలు అయిపోతే అలవాటు అయిపోతుంది ఎంజాయ్ చేస్తుంటున్నారు మంచిగా
అవును సార్ వాళ్ళు దాని లోపలికి వెళ్ళాక ఇంకా వాళ్ళకెల అన్ టే అరే ఓకే వాటర్ లో మనం ఇక్కడ వరకే వెళ్తే ఏం కాదు మం చిన్న స్విమ్ చేయచ్చు స్విమ్మింగ్ అనేది కాలు పైకి లేపి ఎలా చేయాలి అని ఒ ఒకల్ని చూసి ఒకళ నేర్చుకోవడము అక్కడికి చాలా మంది కూడా పిల్లలు వచ్చారు సార్ అంటే మనము ప్రికాషన్స్ కోసము సేఫ్టీ కోసం చూసు కుంటయితే అందరు ఇంత ముందు చేసిన వాళ్ళు చాలా మంది డైలీ వస్తారంట వాళ్ళు ఎందుకంటే డైలీ స్విమ్మింగ్ ఈ సమ్మర్ హాలిడేస్ కాబట్టి వేసవి సెలవుల్లో వాళ్ళు తప్పనిసరి వేసవిసెలు మొత్తం వచ్చి అక్కడ ఎంజాయ్ చేసుకోవడము తుందంట వాళ్ళకి నేర్చుకోవడం అవుతుందంట ఆరోగ్యానికి కూడా బాగుంటుంది అని ఒక ఎక్సర్సైజ్ లా ఉంటుందని వాళ్ళు డైలీ రావడం అంట ఎట్లా అంటే వాళ్ళు ఎలా చూజు చేసు కున్నారంటే ఎలా ఎంచుకున్నారంటే ఎం ఎంటిఎస్ అనేది ఒకటి ఈ సౌ సకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం చూజ్ చేసున్నారు ఎందుకం
సులభంగా ఇక్కడి నుంచి వెళ్ళి మీరు స్విమ్మింగ్ పూల్ పోడానికి సౌకర్యంవం తంగా ఎం ఎం టీ ఎస్ చాలా అందుబాటులో ఉన్నది మీకు
అవును సార్ అందుబాటులో ఉంటుంది కరెక్ట్ గా వాళ్ళకి ఎక్కడికెళ్ళినా కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఆ ఇంటి దగ గ్గర్లోనే ఉ ఉన్న సౌకర్యం అనమాట ట్రాన్స్పోర్ట్ అక్కడే అక్కడము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ తర్వాత వాళ్ అక్కడే ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్ ప్రదేశం ఉందో ఆ ప్రదేశం దగ్గర దగ్గరలోనే దిగడము వెళ్ళడం ఒక టూ మినిట్స్ నడుచుకుంటూ వె వెళ్ళడము అలా చూసుకుంటన్న కాబట్టి వాళ్ళు ఎలా అంటే డైలీ ఎళ్ళడం ఇంక వాళ్ళు ఎలా అంటే మంత్లీ లాగా తీసుకున్నారంట
ఓకే మంత్లీ కార్డు లెక్కే మనా
ఆ ఎస్ వాళ్ళు ఇట్లా ప్రొవైడ్ చేస్తారు సార్ ఎట్లా అంటే మంత్లీ ఇ ఇంత పే చేస్తే మీరు ఇంకా డైలీ ఇ వచ్చి ఇంత వర్కి స్విమ్ చేసుకోవచ్చు అనే విధాన్ని వాళ్ళు పెట్టారు బట్ మా పిల్లలకి మేము
చాలా పాటు మంచిదసలు స్విమ్మింగ్ పూల్ వాళ్ళు పిల్లల గురించి చాలా సౌకర్యవంతంగా పెట్టారు వేసుతో పాటు చాలా బాగున్నాయి
ఆ చాలా సౌకర్యంగా పెట్టారు సార్ బట్ మా అంటే ఏమైందంటే మా పిల్లలకి మేము నిన్న నుంచే తీసుకెళ్లడం స్టార్ట్ చేసాము ఎందుకంటే వ మా ఇంకా వాళ్ళు చ చదవడం ఉంటుంది ఇప్పుడు ఈ హాలిడేస్ హోంవర్క్ కూడా వాళ్ళకి ఇచ్చారు సార్ ఆ హాలిడేస్ హోమ్వర్క్స్ ఫినిష్ చేసుకుంటూ వాళ్ళు ఉన్న టైమ్ లోనే వాళ్ళు ఎం ఎంజాయ్ చేయాలి కాబట్టి మాకు నిన్న ఇంత సౌ గర్యమంతయిన స్విమ్మింగ్ పూల్ ఉంది అని మాకు నిన్నని తెలిసింది నిన్న తెలిసిన వెంటనే ఇంక తీసుకొని వెళ్ళాము వాళ్ళతో మాట్లాడాము ఓకే నెలకి ఎంత అవుతుంది నెలకి కట్ కట్టుకుంటే ఎలా పే చేయాలి అనే విషయాన్ని కనుక్కున్నాము అక్కడ ఉన్న పిల్లల్ని కూడా కనుక్కున్నాము ఎలా ఉంటుంది ఇక్కడ స్విమ్మింగ్ మీరు డైలీ మీరు వచ్చి చేస్తున్నారు కదా మీకిక్కడ ఆరోగ్య పరంగా అయితే ఏమైనా ప్రాబ్లం వచ్చాయా ఇలాంటివన్నీ కనుక్కున్న తర్వాత ఓకే అనిపించింది అ చూసిన తర్వాత పిల్లలకి సే నిన్న మా పిల్లల చేపిచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం వాళ్ళు ఎలా అంటే అరే స్విమ్మింగ్ చేస్తే వాళ్ళకి ఎనర్జిటిక్ కూడా బావున్నారు మళ్ళీ నిన్న చాలా ఎంజాయ్ చేశారు అరే మమ్మీ పోవచ్చు బావుంది మంచి చిగా అనిపిస్తుంది అనే వాళ్ళు మాటలు చెప్తు
వాళ్ళకు అ అ అదను ఒక కాన్సెప్ట్ అనేది వస్తది పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా బాడీ శరీరం కూడా అవయవాలు అంటే కాళ్ళు చేతులు బాడీ కూడా చాలా ఎ క్సర్సైజ్ అంటే వ్యాయమం చేసినట్టు మంచిగా సౌకర్యంగా బాడీ ఇంప్రూవ్మెంట్ అయితది బాడీ అనేది స్విమ్మింగ్ తోనే చాలా హండ్రెడ్ పర్సెంటు ఆరోగ్యవంతులుగా తయారవడానికి అవకాశము స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం అదొకటి పిల్లలకు చాలా ఊమ్ వినియోగించుకోవాలి ఈ వేసవి సెలవుల్లో వినియోగించుకున్నందుకు మీకు చాలా ఆ ఏందంటే అం టే కంగ్రాచ్యులేషన్ కూడా చెప్పొచ్చు తల శుభాకాంక్షలు మీకు ఎందుకంటే స్విమ్మింగ్ పిల్లలకు నేర్పీయడము ఫ్యామిలీ వాళ్ళ యొక్క ముఖ్య కర్తవ్యం అది ఆ కర్తవ్యాన్ని మీరు పాటించినందుకు చాలా సంతోషం
ఓకే సార్ ఎందుకంటే అదే మీ పిల్లల్ని కూడా మీరు అలా బయటికి తీసుకెళ్తే కూడా అంటే నేను ఎందుకు చెప్పవుతున్నా అంటే ఇప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ మింగ్ ఇలా చేపిస్తే బావుంది అలా మీ పిల్లల్ని కూడా తీసుకెళ్లొచ్చు అని కూడా నేను మీకు రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ అంత మంచి ప్రదేశము ఆ లొకేషన్ కూడా బావుంది ప్లస్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇంక ఎంటంటే మనకొచ్ చ్చే బెనిఫిట్ ఏంటంటే వాడు మంత్లీకి ఇంత ఫీజ్ లాగా బాగా పెట్టాడనమాట అంటే త క్కువ ఫీజ్ తో మంత్లీ అంత వీళ్ళు ఎంజాయ్ జేయొచ్చు నేర్చుకున్నట్టు ఉంటుంది
ఓకే ఓకే చిన్న సజెషన్ తప్పనిసరిగా నేను నే పిల్లలను కుడా తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చిన ఇప్పుడు సజెషన్ మీ యొక్క సలహా స్వీకరించి నేను కంపల్సరీ మా పిల్లలను కూడా మిచ్చిన ఆ రూట్స్ ప్రకారము దా కంపల్సరీ నేను తీసుకెళ్తాను
ఎస్ సార్ ఎందుకంటే ఇ ఆ ఇలాంటి పిల్లల అదే పిల్లలకి కొంచెం వాళ్ళకొక అరే ఎప్పుడు ఇల్లు చదువు ప్రపంచమే కాకుండా ఈ వేసవి సెలువులో ఇదొక్క వాళ్ళకి వ్యాయామం రూపంలో అయినా కానీ ఎనర్జెటిక్ లో కూడా కానీ బావుంటుంది
వాళ్ళకి హాబిట్ అనట్టు ఇది ఒక ఏంటంటే పిల్లల యొక్క కోరికలను మనము తీర్చడం తల్లిదండ్రుల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశం మీరు స్వీకరించి చేపించినందుకు చాలా సంతోషం మా పిల్లలు కూడా తీసుకోడానికి ప్రయత్నం చేస్తున్నాను
అవును సార్ అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీరు కూడా ఈ మంచిగా పిల్లలకి బావుంటుంది అని ఏదైతే నా మాటలు మీరు స్వీకరించి పిల్లల్ను కూడా అట్లా బయటికి తీసుకెళ్లడము స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు నేను చెప్ప ప్పిది కూడా చేస్తే మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడికెళ్ళినాంక మీరే చెప్తారు మేడం కరెక్టే మీరు చెప్పింది పిల్లలు ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్లస్ అక్కడ మనకి అరే బడ్జెట్ పరంగా కూడా ఆలోచించిన వన్ మంత్ తీసుకుంటే ఇంకా బెనిఫిట్ ఉంది సార్ దా ది
తప్పనిసరి తప్పనిసరి కంపల్సరి
అవును
ఇంకంటే వస్తాం మరి ఎంత టయం పట్టి మళ్ళీ ఇంటికి వచ్చే వరక ఎంత సమయం పట్టింది తని
ఈ సమయం కూడా ఎక్కువ పట్టలేదు సార్ మేము ఇలా ఫైవ్ కి వెళ్ళిన కూడా ఇంటికి వచ్చేసరికి ఎయిట్ కల వరకు మేము ఇంట్లో ఉన్నాం సార్
ఓ చాలా సంతోషం
అవును సార్ అంటే ఇప్పుడు ఎనిమిది గంటల వరకు మనం ఇంట్లో ఉండొచ్చు సార్ పొద్దున ఐదు గంటల ఈవినింగ్ సాయంత్రం
మరి ఈ రోజు కూడా మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా ఈ రోజు కూడా
అవును సార్ అంటే మాకు ఇంకా పిల్లలకి డైలీ లాగా అది వన్ మంత్లీ బెనిఫిట్ తీసుకుందాంమని ఆలోచించ చూస్తున్నాను కానీ బట్ స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా దాన్ని బట్టి ఆలోచిస్తాను సార్ సరే సార్ ఉంటాను సార్ మరి మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా
స్కూల్ కంప్లీట్ ఇప్పుడు ఓపెన్ అయ్యే వరకి ప్రారంభం అయ్యే వారికి కంపల్సరీ మీరు పిల్లలకు స్విమ్మింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కంపల్సరీ
సర ఓకే సార్ ఉంటాను సార్ మీతో మాట్లానందుకు చాలా సంతోషం అనిపించి వచ్చింది నా నా పిల్లలు ఏదైతే ఎంజాయ్ చేస్తారో ఈ వేస లో ఒక బెనిఫిట్ నేను మీకు చెప్పిన అట్టుగా నాకు భావిస్తున్నాను సార్ ఉంటాను సార్
థ్యాంక్ యూ చాలా సంతోషం